హలో బాన్నారా అండి
ఉమ్ బాన్నామండి మీరు బాన్నారా
బాగున్నామండి మీ వాయిస్ బ్రేక్ అవ్వకుండా వస్తుందండి
క్లియర్ వస్తలేదడి మాది
ఇప్పుడు వస్తుందండి ఇందాక రాలేదు
అవునా అంటే ఇందాక సిగ్నల్ కరెక్ట్ గా లేకుండా అంటడి ఓకే అండి ఏం చేస్తున్నారండి మరి
అవునా అండి ఏం లేదండి ఖాళీ అండి మా ఇంట్లో ఒక వేప చెట్టు ఉంటుది ఆ వేప చెట్టు కింద కూర్చొని ఆలోచ చిస్తున్నానండి
ఎందుకండి వేప చెట్టు ఎట్లా పుట్టిందనా అండి
అవును అప్పుడు మా నాన్న ఎందుకి ఆ మా నాన్న నాటాడండి మా నాన్నకి చాలా ఇష్టం చెట్ల అంటే పుట్టలన్న కూడా సో సారీ అతను నాటాడు అన్నమాట
అవునా అంటే చాలా పెద్దగా పెరిగిందా అండి ఎంతన్న ప్పుడు నాట్లాడంత
లేదండి ఫస్ట్ మేము చిన్నగా ఉన్నప్పుడు నుండే ఒక పెద్ద చెట్టు వేప చెట్టు ఉంటుండే అయితే మా నాన్నకి ఇలా ఇలాంటి కొన్ని నమ్మకాలండి రిచువల్స్ అని ఎవరైనా వచ్చి ఇట్లా చెప్తే ఇది కొట్టేయాలి చెట్లు ఉండడం చెప్తారు కదండి వాళ్ళు అయితే ఒక ఆయన వచ్చి ఇట్లా చెటి ఈ చెట్టు కొట్ కొట్టాలి ఈ చెట్టు కొట్టే ఈ చెట్టు ఉండడం వల్లే మీ ఇంట్లుకి ఇట్లా అయితాంది అని కొంచెం ప్రాబ్లమ్స్ వస్తేనే కష్ట వస్తున్నాయి అంటే మా నాన్న ఏం చేసిండు వేప చెట్టు దేవుడితో సమానం కదండి మా నాన్న అవన్నీ ఏం చూసుకోకుండా కొట్టేసినండి కొట్టేసిన తర్వాతం ఇంకెక్కువ కష్టాలండి ఉంటది కదాం అండి ఇంక ఎక్కువ కష్టాలు అనేసి ఆ మా నాన్న మళ్ళీ మళ్ళీ నాటాడండి అదే ప్లేస్ లో అంత క్లీన్ చేసి మళ్ళీ నాటితే ఇప్పుడు ఇంత పెద్దగా అయింది సా అండి మీరు మా ఇంటికి రండి చూపిస్తాను మా వేప చెట్టుని
వస్తామండి చూపట్టండి చెట్టు కిందనే కూర్చొని మనం మాటలా ఆడుకుందాం ద కో ఉయ్యాల కడదామా
ఆ కట్టుకుందామండి కానీ కింద పడితే నాకు సంబంధం లేదండి
మంచి కొమ్మకే కట్టుకుందాం గట్టి చీర కొత్త చీర తీసుకొచ్చుకుందాం మన కేసీఆర్ చీర బ మి అమ్మచీరలున్నాయి కదా అండి
అవునండి బతుకమ్మ చీరలు ఉన్నాయి కానీ ఇది చిన్న చెట్ అండి ఆపలేదండి మా నాన్నకు తెలిస్తే తిట్టడండి మా నాన్నకి చెట్టు అంటి ఇష్టంమండి ఎవరికనా పళ్ళ పుల్లకి కూడా ఇయ్యడండి మనం ఉయ్యాల కట్టినామని తెలిస్తే ఏం లేదండి ఇంగ్ ఇది
అంటే నేను వస్తే మరి నెన్ బ్రష్ తెచ్చుకోవాలండి పక్కఇగా
బ్రెష్ తెచ్చుకోండి ఆహా పల్ల పుల్లకి ఇస్తడు గని ఎక్కువ అడుగుతె ఇయడు జస్ట్ ఊకె అడిగితే ఇస్తడండి మళ్ళీ ఊకొచ్చి అడిగిరంటే ఆ చెట్టు చిన్నప ప్ర మనం దల్చ్ దానికి ఏదైనా అయిందంటే మా నాన్నకి ఇంగ ఇట్లయితదనమాట
అయ్యయె అంటే ప్రేమతోటి పెంచుకుంటున్నట్టున్నాడా
అండి ఏదో ఒకరోగం వచ్చుడంటె తెలుసా అండి మీకు
ఉ తెలుసండి
చెట్టుకు రోగం వచ్చింది దానికి ఇచ్చేయి వేప పూలు కాయట్లేదు కాయలు కాయట్లేవు ఆ మొత్తం ఆకంత ఇట్లనో అయిపోతాంది ఇంగ మా నాన్నకి అప్పుడు ఇగ అనిపించింది ఏమైంది దీనికి అనేసి అప్ అప్పటి కాంచి ఒక పుల్ల కూడా ఎవరికి ఇయడండి వేప పుల్ల మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారులేండి
అవునండి మా ఇంటి కాడ కూడా ఒక చింత చెట్టు ఉండేదండి అయితే అది ఏమైందో ఏమో మో తెలువదండి అసలు మొత్తానికి ఏండిపోయిందండి పెద్ద పెద్ద చింత చెట్టు లేదండి పెద్ పెద్ద పెద్దది తెలుస చాలా పెద్దగా ఉండేదన్నమాట మ ఇం
అవునా అండి
అవునండి కానీ అది ఎట్లనొ ఎందుకు తెలి ఎందు ఎందుకొతెల్వవదు రిజను గాని మొత్తం ఎండిపోయింది అందరూ ఏమన్‌ చెసిర్రు అని అన్నారు గానీ ఇక తెలువదండి ఎట్ల ఎండిపోయిందో అని
ఏం చేసిరండి
అంటే ఇట్లా అంటరు కదండి మనం మం
ఆ వద్దులే వద్దులే అండి ఇట్లాంటి టాపిక్స్ మనకి ఎందుకు లేండి ఇప్పుడు
అట్లా మొత్తం కని పెద్ద చెట్టు ఎండిపోవడం ఏంది అసలు అది చెర్లోకూడా లేదు మా ఇంటికాడుంది
చెట్టుకు అలాంటిద
అంటే నీరు ఎక్కువ పెడితే ఎండిపోతా అని అంటరు కదా అట్లని కూడా కాదు కదా అది ఎందుకెండి పోయిందొ ఏం తెలివదండి చెప్పలేక దాన్ని మస్తు ఉండేదండి మాకు చింత చెట్టు ఉన్నప్పుడు మంచిగా అనిపించేది ఏంటిదండి
ముందు దెన చెట్టు ఆ హలో మీదేనా అండి చెట్టు
మాదే అండి అయితే మా కాడ పక్కపక్ నే తుమ్మ చెట్టు ఒకటి ఇదొకటి ఉండేదండి తుమ్మ చెట్టు కూడా చాలా పెద్దగా పెరిగిందన్నమాట చాలా పెద్ద చెట్టు అ ఈ రెండు పెద్ద చెట్లు అన్నమాట ఇక్కడ అయితే ఏ చెట్ ట్టుకావాలంటే తీసుకున్నాం ఇంకొక వాళ్ళు తుమ్మ చెట్టు తీసుకున్నారు
అవునా అండి
అవునండి పోయింది ఇగ ఏం లేవు మా ఇంటికాడ చెట్లు ఇగ
అవున మీర్ దయ్యం నమ్మరండి
దయ్యాలని అంటే అప్పుడప్పుడు నమ్మాల్సి వస్తదండి అంటే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వింటాం కదండి వాళ్ళు చెప్పేది అంటే ఇప్పుడు మా మామ్ మయ్య అలానే చనిపోయారు అంటరు అందుకే కొంచెం అప్పుడప్పుడు నమ్మాల్సి వస్తది ఇగ
దయ్యాల ఎలా నాకి ఎక్స్ప్లెన్ జెయ్యరా
అంటే ఎలా చనిపోయాడనా
అవునండి
అంతే అంటే నాకు కూడా పూర్తిగా తెల్లదు అండి కానీ అది అట్స్ కొం ఏమంటే వాళ్ళ ఒక చిన్న వాళ్ళంటి ముందట కూడా ఒక చి చెట్టు ఉండేదండి మా చిన్నమ్మయి వాళ్ళ ఇంటి ముందట అయితే ఆ రోజు నైట్ ఆ చెట్టు కింద పడుకున్ కదా ఏ రోజయినా చెట్ కింద పడుకున్నారు ఇంకా నైట్ అయితే వాళ్ళ మ రాకపోయదంట అండి మోస రాకపోయేదంట ఒల్ళంతా బరువెక్కేదంటా ఎవరు వాళ్ళ మీద కూర్చున్నట్టు అట్లా ఇట్లా అనిపించేదంత ఉ మస్తు ఘోరంగా భయమేతండి ఎవరో కూర్చుకొని మనల్ని కూర్చకపోతే మనకు మ చడదు కదా అట్ల అనిపించేదంత అంత ఘోరంగా ఎప్పటికి అలానే అనిపించేదంట ఒకస మాల్ అంటే నైట్ సాయంత్రం కాలం చెప్ పొలంక అడిగి పోదామ్మని వరి ఉంటే అయితే ఒక క్కాల వచ్చిందంట అండి ఆ ఎమ్మటి వాడుకు అంటే వాళ్ళది దూరంగా ఉంటది కొంచెం పొలం అనమాట ఆ వచ్చి పాపం తనకి ఎనకాల ఎనకాలనే తనంబడిటి తనంబటే పోయిందంటా ఆ రోజు ఇగంతే కతం ఒక ఎన్ని రోజులు జరిగిందో అట్ల తెల్వదు నాకు కూడా పూర్తి ఎందుకంటే నేను పుట్టక ముందు జరిగిందండి ఇదంతా
అవునా అండి వామ్మో మీకు భయమా అండి దయ్యాలుంటయ్
దయ్యాలంటే భయమే కదండి మరి ఎవరికైనా నీకు భయం లేదా
నాకు భయం లేదండి
ఓకే నీకడి పంపిస్తానండి అయితే రెండు మూడు
పంపండి ఇటు సూట్ కేసులు తీసుకుని రండి తిప్పి తిప్పి పడేస్తాండి
మీరా అండి
అవునండి
వద్దండి కామెడి లంటరు వీటిని వీటిని కామెడిలంటరు
ఆ నేను జోక్స్ బాగ చేస్తానండి
ఉమ్ అట్లయితే ఇంక అట్లా ఎమ్మటి పడ్డదంటా ఇంకా కత్తం ఇంటికొచ్చి మ మొం పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి చేససినంట ఆ జ్వరాలు బాగా వచ్చిన జ్వరం వచ్చి అట్లనే చనిపోయినట్టండి
అషో
ఉ
అదంతా కాదండి నాకు ఒక డౌట్ ఇట్లా ఇదంతా ఎవరు చెప్పిరండి మీకు అంటే వాళ్ళు ఏమడ
అంటే మామయ్యే ఇంటికి వచ్చినాక ఇంకా నాకు ఎట్ట ఎట్టన అయితుంది ఇట్లా అని చెప్పినట్టున్నాడు బహుశా నా కూడా పూర్చేదిలా నేను నా తోట ఎవరు చెప్పలేదు. అంటే అప్పుడప్పుడు వాళ్ళు చేసుకుంటంటే ఇన్నన్ తే నేను ఎవరినే ఏం అడగలేదు అమ్మను అడుతాం బాధపడుతుంది అనేసి అమ్మను అడగలేదు.
భూమి మేనమామ అండి.
అవునండి మ మేనమామ
ఈమ్ ఓ ఆ మీది ఇక్కడ కదా అండి తొరుల దగ్గర అది కదా. మీరే మేమ్ అ ఉ న మీకు విషయం తెలుసా నేను అప్పుడు మీ నాకు ఆ ఊరులో అంతకు ముందు నుండే ఎ కొన్ని ఇట్లా దయాలు ఇట్లా ఎక్కువ ఉంటాయి. నాకు ఎక్కువ అ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పెట్టు నండి అయితే అ అయితే ఒక నేను చూసా అండి ఇది నిజంగానే అయితే ఒక దేవుడు చ్ చెప్పేదినండి ఒకసారి
ఓకే చెప్పండి వింటాను.
అంటే ఇట్లా దేవుణ్ని తీసేవాళ్ళు ఉంటారు కదండి దయ్యాలని వదిలిచ్చేవాళ్ళు ఇట్లా
ఆ అవునండి.
అంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళారన్నమాట ఒక ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళారు. అయితే ఆ అమ్మ కి అంటే ఒక పర్సన్ అమ్మాయి ఉంది కదా అమ్మాయి దయ్యం పట్టిన ఆమెకి ఆ అమ్మాయికి దయ్యం ఇట్లా పేర్లు చెప్తుంది, ఇదేది చెప్తుంది అంత పిచ్చి పిచ్చి దయం పట్టినట్టు నవ్వడం ఎకిలి, ఎకిలి చెత్తదండి. అయితే ఆమె దయ్యం ఏ ఊవురని ఇతను అడిగాడండి.
అవునా ఆ
మీ మావయ్య వాళ్ళ ఊరి పేరే చెప్పిందండి.
వామ్మో నిజ
నాకు ఇప్పుడు గుర్తుకు నిజంగా ప్రామిస్ నేను అది ఆ వీడియో డబల్ డబల్ చూసిన నాకు అప్ ఇప్పుడు గుర్తుకొచ్చింది. మీ అమ్మ వాళ్ళ అదే ఊరు కదా అని సడన్ గా ఉహించు మా సైడ్ కదా అనేసి నాకు సడన్ గా స్ట్రైక్ అయింది ఆ ఆ ఊర్లో దయ్యాలు ఎక్కు ఉంటాయి కదా ఇప్పుడు నువ్వు చెప్పి పాయింట్ వాటి చూస్తే ఎక్కువ దయ్యాలు ఉంటాయి కదండి ఆ ఊర్లో.
నిజమేండి మాయని మా మామయ్య వారి ఇంటిక్కడ అటికలుగు ఉండేదంట.
అవునా
ఉమ్ ఆ ఊరు కొంచెం డేం అంటే నేను చాలా ఏండ్లు అయితంది పోయి తెలుసా నాకంటే ఇప్పుడు కొంచెం ఫిట్స్ లెక్క వచ్చిదండి ఫస్ట్ టైం అదే ఊర్లో వచ్చింది నాకు
అవునా అండి ఆ ఊర్లో నవును
అదే మా అమ్మయ వాళ్ళ ఇంటి కాడ
అవునా
ఉమ్ వాళ్ళ ఇంటికాడ వచ్చినప్పుడే పపం వాళ్ళ ఆ రోజు ఆగ ఆగమయయిరండి అంటే పెద్దక్కనన్న తీసు కొనిళ్ళింది వాళ్ళ ఇంటికి నిను పెద్దక్క వెళ్ళినమ్ బాపూ అమ్మ వాళ్ళ ఇక్కడనే ఉన్నారు ఇంటికి కడ మనంటి కడ ఆయి తే ఇంగా ఆ రోజు నైట్ అంటే నాకు వచ్చేది తెల్లరి గట్ల ఇ వచ్చేదండి త్రీ ఫోర్ గట్లా ఇగ ఆ తో మాట్లాడుకొని పాపం తెరువురు మొత్తం తిరిగి రండి అంత పొద్దు పొద్దిగాల అంటే అన్ని ఉండవు కదా. హాస్పిటల్ సైడ ఇప్పు బ్లు తేలీదు. కుంట తిరుకుండా తిప్పించుకొని చూపించుకొని ఇగ డైరెక్ట్ వచ్చినమండి అంటే ఉంటది కదా వాళ్ళకి కూడా భయం అయ్యో మా ఇంటికి వచ్చినంక ఇట్ల వచ్చిందని అంటే బా బాపేమన్నా అంటాడేమోనని వాళ్ళకి కూడా భయం ఉంటంది కదండి
అవునండి అవునండి
ఇంగ అప్పటి నుంచి నేను వాళ్ళ ఇంటికి పోలేదండి పాపం
ఇంగ పోలేదా అండి మళ్ళ ఒక్కసారి కూడా ఏదనా ఫంక్షన్లకి కూడా
ఇ ఒక ఫోర్టీన్ ఇయర్స్ ఏమో అయితుందండి
అవునా అండి సరే అండి మరి నేను ఉంటాను
ఉ సరే అండి బాయ్